ఆ ఏం లేదురా ఫోన్లో ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ఓపెన్ చేశి బట్టలు చూస్తున్నాం. పండుగ వస్తుంది కదా అని ఒక మంచి డ్రెస్సు కొందామని చూస్తుంటే ధరలు చూశి గుండె ఆగినంత పనయ్యింది.
అవునా నువ్వు కూడా అదే చేస్త్ చూస్తున్నావా. నిన్న నేను కూడా ఒక కుర్చీ నచ్చి ఆర్డర్ పెడదామని చూసా అసలు ఆన్లైన్ షాపింగ్లో ధరలు ఎం ఎందుకు అంతా ఎక్కువ పెంచుతారో అర్థం కావట్లేదు, మన అలాంటి పల్లెటూరు వాళ్ళ వాళ్ళలకు ఆ రేట్లు అస్సలు బడ్జెట్ అవ్వవు.
నిజం రా ఒక సాధారణ మనకు ఒక షర్ట్ తీసుకుందాం అన్న ఆ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చెప్తున్నారు పోని అంతబెట్టి కొందామన్నా దానికి తోడు మళ్ళీ మన ఊరి డెలివరీ చేయడానికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జీలు వేస్తున్నారు
అవును ఆ డెలివరీ ఖర్చులు చూస్తూనే సగం ప్రాణం పోతుంది సిటీలో ఉండే వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఇస్తారు కానీ మన విలేజ్ పిన్ కోడ్ పెట్టగానే వంద రూపాయలు అదనంగా యాడ్ అవుతున్నాయి అది చూ సాక అసలు కొనాలనిపించదు
కరెక్టరా పైగా ఆ ఫోటో లో చూపిస్తున్నప్పుడు కలర్ చాలా గ్రాండ్ గా మెర్సు పోతూ కనిపిస్థాయి కానీ తీర అంత డబ్బు పెట్టి కొన్నాక ఇంటికి వచ్చేసరికి బట్ట నాణ్యత అస్సలు బాగోదు లాస్ట్ టైమ్ మా వదిన ఒక చీర ఆర్డర్ చేసుండే ఫోటో ఉన్నదానికి ఇంటికి వచ్చిన దానికి అసలు సంబంధమే లేదు
అవును ఆన్లైన్ లో అదొక పెద్ద రిస్కు నచ్చకపోతే రిటర్న్ చేద్దామన్న మానా ఊరు ఊరికి ఊళ్ళకి వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి కోరియర్ వాళ్ళ వాళ్ళు చాలా రోజులు టైం తీసుకుంటారు కొన్నిసార్లు అసలు రిటర్న్స్ ఆప్షనే ఉండదు
నిజమేర ఈ ఆన్లైన్ యాప్స్ అన్ని మనల్ని మోసం చేసినట్లు అనిపిస్తుంది మొదట డిస్కౌంట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోడులు పెడతారు తీర బిల్లు వేసేసరికి ట్యాక్స్ లని ప్యాకింగ్ ఖర్చు అని చెప్పి ధరం డబుల్ చేస్తారు మన ప్యాకెట్ మనీ అంత ఒక డ్రెస్ కోన్నికే అయిపోతుంది
కరెక్ట్ పెళ్ళిళ్ళ కాకముందే మనకు నచ్చిన నచ్చిన బట్టలు కొనుక్కోడానికి ఇంట్లో వాళ్ళను అంతంతా డబ్బులు అడగాలంటే చాల ఇబ్బందిగా ఉంటుంది అందుక ఎందుకంటే వాళ్ళు కష్ట కష్టపడి సంపాదించే డబ్బు విలువ మనకు తెలుసు కదా
అవునురా నాకైతే ఇంట్లో అంత ఎక్కువ మొత్తం అడగడానికి అస్సలు నోరు రాదు అందుకే నేను ఇప్పుడే ఈ యాప్ క్లోజ్ చేసేసాను నా వల్ల కాదు ఆ రేట్లు పెట్టి కొనడం
మంచి పని చేసావు నా ఉద్దేశం ప్రకారం ఈ ఆన్లైన్ లో దండగ పట్టే కంటే వచ్చే వారం ఇద్దరం కలిసి ఒక పక్కన ఉన్న టౌన్ మార్కెట్ కి వెళ్దాం అక్కడ హోల్సేల్ షాప్ లో తక్కువ ధరకే చాలా రకాల కలెక్క్షన్స్ దొరుకుతాయి
అబ్బ చాలా మంచి సైడ చెప్పవురా టౌన్ లో అయితే బట్టన్ చేతో పట్టుకొని చూసి నచ్చితేనే కొనుక్కోవచ్చు పైగా అక్కడ బార్గెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది వాడు ఐదు వందలు చెప్తే మనం నాలుగు వందలకి కూడ అడగొచ్చు
ఆవును ఆన్లైన్ లో ఫిక్స్డ్ రేట్లు ఫిక్స్డ్ గా ఉంటాయి మనం ఒక రూపాయి కూడ తగ్గించలేం మార్కెట్లో అయితే ఇద్దరం కలిసి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా షాపింగ్ చేసినట్లు ఉంటుంది
పర్ఫెక్ట్ ప్లాన్రా వచ్చే శనివారం పొద్దునే బస్ ఎక్కి టౌన్కి వెళ్దాం ఈ లోపు నేను ఏ మోడల్స్ బాగున్నాయో ఆ నెట్లా చూసి ఆ సెలెక్ట్ చేసి పెట్టుకుంట ఆ డ్రెస్సులని మనకు కావాల్సిన షర్ట్ ప్యాంట్లు మార్కెట్ లో అలాంటివే వెతుకుదాం
అలాగే నేను కూడ కొన్ని డిజైన్స్ చూస్తాను ఈ రేట్లు భయంతో ఆన్లైన్ షాపింగ్ కి దూరంగా ఉండటమే మంచిది శనివారం ప్లాన్ ఫిక్స్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ముందే చెప్పి ఉంచు
సరేరా శనివారం టౌన్ కి వెళ్ళే ప్లాన్ ఓకే గాని అసలు అక్కడ ఏ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నావు టౌన్ లో కూడా పెద్ద పెద్ద బట్టల షాపులు ఉంటాయి కదా వాటిలో కూడా ఆన్లైన్ లాగే రేట్లు మండిపోతాయి
అవును నువ్వు గుర్తు చేయకపోతే నేను ఆ పెద్ద కాంప్లెక్స్ లో వైపు వెళ్దాం అనుకున్నాను అక్కడ కూడా ఏసీ బిల్లులని మన దగ్గరే వసూలు చేస్తారు మనం ఆ పెద్ద షాపులకి కాకుండా బస్టాండ్ వెనుకవైపుండే హోల్సేల్ బజార్ ది వెల్ వే వీధికి వెళ్దాం
ఆ వీధి గురించి మా ఫ్రెండ్ కూడా చెప్పినండే అక్కడ బట్టలన్నీ లూజ్ గా పైల్స్ లాగా కుప్పలు పోసి అమ్ముతారట చాలా తక్కువ దొరుకుతాయట కదా
అవును సిటీలా నుండి తెచ్చిన తాజా కలెక్షన్స్ అన్ని మొదట అక్కడికి వస్తాయి ఆన్లైన్ లో పన్నెండు వందలు చెప్పి అలాంటండి ప్రైస్ షులు అక్కడ కేవలం నాలుగు వందల యాబ్బై లేదా ఐదు వందలకే దొరుకుతాయి ఆ నమ్మబద్ది కానీ కాదు కానీ అదే నిజం
అబ్బా వింటుంటేనే ఇప్పుడే వెళ్ళాలినిపిస్తుందిరా అసలు ఆన్లైన్ కంపెనీలు మనల్ని ఎంత దోచుకుంటున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు బ్రాండ్ నేమ్ జెప్పి ఇగ అన్ని ప్యాకింగ్ కి వంద రూపాయలు అదనంగా వేస్తుండ్రు
అ ఆ కరెక్ట్ పైగా ఈ మధ్య ఆన్లైన్ యాప్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా తీసేస్తున్నారు ఉంది ఆన్లైన్ లో డబ్బులు కట్టమంటారు మన దగ్గర ఏమో అప్పుడు బ్యాంక్ లో అకౌంట్ లో అంత డబ్బు రెడీగా ఉండదు ఉండదు కదా
అవును రా మన చేతిలో డబ్బులు ఉంటేనే ఖర్చు పెట్టడం అలవాటు గదా అకౌంట్ లో నుంచి ఎంత కట్ అవు నాగూడ తెలియదు మార్కెట్ కి వెళ్తే మన బడ్జెట్ ఎంతో నగదు చేతిలో పట్టుకొని వెళ్ళొచ్చు ఆ డబ్బులు అయిపోగానే షాపింగ్ ఆపేయేచ్చు
నిజం చాలా మంచి పాయింట్ చెప్పావు దీని వల్ల మనకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆన్లైన్ లో అయితే ఒక డ్రెస్ చూస్తుంటే కింద ఇంకొక పది డ్రెస్సులు చూపిస్తారు మనల్ని టెంప్ట్ చేస్తారు ఆ ఆశతో ఒకటి కొన బోయి మూడు ఆర్డర్ చేస్తాం ఆ తర్వాత డబ్బులు లేవని ఇబ్బంది పడతాం
అవును రా నేను గూడా మొన్న ఇలాగే ఒక షర్ట్ ప్యాంట్ తీసుకుందామని వెళ్ళిన దాని కింద ఒక నాలుగైదు టీ షర్ట్ నచ్చినయి ఆడ్ జేసిన అ దెబ్బకు తీరా బిల్లు జూస్తే రెండు వేలు దాటిపోయింది అందుకే భయపడి మొత్తం క్యాన్సల్ జేసేసిన
ఉమ్ చాలా మంచి పని జేసావు ఆ టౌన్ లో హోల్సేల్ మార్కెట్ కి పక్కనే ఆ మ్యాచింగ్ షర్ట్స్ ఇంకా షూస్ గూడా చిన్న దుకాణాలు కూడా ఉంటాయి మనం కొన్ని టైర్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యె ఆ వస్తువులు అక్కడికి చూసి బేరమాడి మనం పది ఇరవై రూపాయలకే కొనుక్కోవచ్చు
వండర్ఫుల్ రా అయితే శనివారం రోజు మనం లంచ్ కూడా టౌన్ లోనే చేయాల్సి వస్తుందేమో ఎందుకంటే షాపింగ్ పూర్తి కావడానికి సాయంత్రం అయిపోతుంది గదా
అవును మధ్యాహ్నం అక్కడే ఏదైనా చిన్న హోటల్ లో తిందాం లేదంటే మన ఇళ్ళ దగ్గర నుండి అమ్మ అమ్మలని అడిగి పులిహోర లేదా దద్దోజనం లాంటిది బాక్సులు పెట్టుకుందాం పార్క్ లో కూ కూర్చొని తింటే పైసలు తగు మిగులుతాయి పిక్నిక్ లాగా కూడా ఉంటుంది
అబ్బా ఈ ఐడియా ఇంకా బాగుందిరా హోటల్ ఖర్చు గూడా మిగిలితే ఆ డబ్బులతో ఇంకొక చిన్న వస్తువు లేదా ఏదైనా డ్రస్సు కొనుకోవచ్చు మన పొదుపు సూత్రాలు జూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది
ఆహా పెళ్ళికాక ముందే ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి రేపు మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం
నిజం రా సరే అయితే శనివారం ఉదయం కరెక్ట్ ఎనిమిది గంటలకి బస్ ఎక్కి వెళ్దాం నేను రేపు మా ఊరి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి టైమింగ్స్ కరెక్ట్ కనుకుంటాను నువ్వు మీ ఊరు నుండి బ ట్టలు ఓ బయలుదేరి మెయిన్ రోడ్ దగ్గరకి వచ్చేసి
అలాగే నేను కరెక్ట్ టైం కి వచ్చేస్తా అప్పటి వరకు ఫోన్ లో ఏ షాపింగ్ యాప్ సు జోలికి అసలు వెళ్ళకు మనసు పాడు చేసుకో
అస్సలు వెళ్ళన్ రా ఇప్పటికి యాప్లన్నీ అన్ ఇన్స్టాల్ జేసేసాను ఇక శనివారం మార్కెట్ లోనే మన అసలైన షాపింగ్ అరే నేను అసలు వోన్ పెట్టదా అనుకున్నా గాని ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయినరా ఈ ఆన్లైన్ రేట్లు ఎందుకంతా దారుణంగా పెరిగాయో ఇప్పుడే మా అన్నయ్యని అడిగి తెలుసుకున్నా
అవునా ఏమన్నాడు నాకు చాలా రోజులుగా ఆ ఈ అవమానం ఉంది వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నామని కోడళ్లు పెట్టి లోపల మాత్రం రేట్లు పెంచేస్తున్నారు కదా
అవున్రా అన్నయ్య ఏమన్ అంటే ఆన్లైన్ కంపెనీ లో మనకి చూపించే ప్రతి వస్తువు వెనుక చాలా రకాల ఖర్చులు దాగి ఉంటాయంట ప్యాకింగ్ ఖర్చులు అని పెద్ద పెద్ద మోడల్స్ తో చేంచే యాడ్స్ ఖర్చులు ఇంకా మన ఇంటికి అడ్రస్ ఇచ్చి ఆ కొరియర్ బాయ్ జీతం ఇవన్నీ కలిసి ఆ అడ్రస్ మీద వేేశారట
అబ్బా అంటే వెయ్యి రూపాయల డ్రెస్ అసలు ధర కేవలం నూట నూట యాభై లేదా రెండు వందల రూపాయలే ఉంటుందన్నమాట మిగతాదంతా వాళ్ళ ప్రయోజ ప్రమోషన్ల కోసమే మనం కడుతున్నాం
కరెక్ట్గా చెప్పవరా అందుకే వాళ్ళు బారి డిస్కౌంట్ అని చెప్పినా కూడా ఆ రేట్లు ఎక్కువగా ఉంటాయి మన పల్లెటూరు మార్కెట్ లో ఆ తలకాయి నొప్పిలే ఉండవు కదా నేరుగా చేనైతే కార్మికుల నుండి లేదా హోల్సేల్ డీలర్స్ నుండే తెస్తారు కాబట్టి తక్కువ ధరకే ఇచ్చేస్తారు
నిజమే పైగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పటి నుండి మన ఊరిలో ఉండే చిన్న చిన్న దవ్ దుకాణాలు వాళ్ళు పాపం ఆ బోనీలు కూడా కాక ఇబ్బంది పడుతున్నారు మనం టౌన్ మార్కెట్ కి వెళ్ళకుంటే మన లాంటి సామాన్య వ్యాపారస్తులకు సహాయం చేసినట్లు కూడా ఉంటుంది కదా
చాలా మంచి మాట అన్నవరా మన డబ్బు మన దేశంలో మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి సరే గాని శనివారం మనం గొనబోయే డ్రెస్సుల కలర్స్ గురించి ఏమైనా అనుకున్నావా ఈసారి పండగకి ఎలాంటి రంగులు ట్రెండింగ్ లో ఉన్నాయి తెలుసా
ఈ మధ్య అందరూ లైట్ కలర్స్ అంటే ఈ పాస్టల్ పేస్టల్ కలర్స్ అంటా ఆ లైట్ పింకు స్కై బ్లూ మింట్ గ్రీను ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆన్లైన్ లో వాటి రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ లో అలాంటి కలర్స్ దొరుకుతాయంటవా
ఖచ్చితంగా దొరుకుతాయిరా హోల్సేల్ బజార్ లో లేని కలర్ అంటు ఉండదు కదా పైగా మనం ఒకేసారి ఇద్దరం రెండు మూడు జతులు కొంటే వాడి ఇంకా రేట్ తగిస్తాడు హోల్సేల్ షాపుల్లో ఒకటి కంటే ఎక్కువ వస్తువులు కొంటేనే బేరంమాడడం చాలా ఈజీ
అవును ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనకి ఉంటుంది ఆన్లైన్లలో మనతో పాటు షాపింగ్ కి ఒక పెద్ద సంచి కూడా తీసుకెళ్దాం వాడు ఇచ్చే ప్లాస్టిక్ కవర్లు ఉరికే చిరిగిపోతాయి పైగా పర్యావరణానికి కూడా మంచిది కాదు కదా
అవునవును నువ్వు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నావురా మాఇంట్లో ఒక పెద్ద బ్యాగ్ ఉంది అది నేను తెస్తాను ఇద్దరు బట్టలు అందులోనే సర్దుకోవచ్చు
అవునా సూపర్ అయితే శనివారం కోసం నేను ఇప్పుడే చాలా ఎక్సైట్మెంట్ గా చూస్తున్నాను ఈ ఆన్లైన్ యాప్స్ రేట్లు చూసి వచ్చిన నీరసం అంతా పోయింది
హ్మ్ అలాగెరా సరే మరి ఇప్పుడు వెళ్తున్నాం నేను రేపు సాయంత్రం మళ్ళీ ఇక అన్ని కనుకొని కాల్ చేస్తా రెడీ చేసుకొని నేన్న కూడా అని రెడీ చేసుకొని రెడీగా ఉండు వెళ్దాం రేపు అయితే
హ్మ్ సరే మరి